నమస్కారాలు! ఏ ఏం జేస్తున్నారు.?
ఏ ఏం లేదు మా పాపను పడుకోబెట్టినాం. ! ఖాలిగున్నం.
అవునా. ! నేను గూడా ఖాళిగానే ఉన్నా మా బా. బు చికాకు జేస్తాన్నాన్ లేసినా నిద్రబోయి. ఊరుకే కూర్చున్నా. ఆ తిన్న పొద్దున్నే దిన్న.
ఏం కర్రీ.?
పొద్దున్న ఉల్లిగడ్డ కోడిగుడ్డు జేసినా. మీరు దిన్నారా.?
ఆ తిన్నా.
అవునా. ! ఏం కర్రీ.?
మాది చాపల కర్రీ.
ఆహా. !
వేధర్ ఎట్లుంది మీ సైడు.?
మా దగ్గర ఎండా గొడుతుంది బాగా.
పడుతుందా. మా దగ్గర మబ్బుల బడుతాంది వర్షం వచ్చేటట్టుంది.
అవున్. అవున మా దగ్గర ఎప్పుడో ఒకసారి మబ్బుల బడతాంది. మొత్తానికైతే ఎండే ఎక్కువ కొడుతుంది.,
ఆ ఆమ్మ్.
ఊ ఆమెకెన్నియర్సు.?
పోయిన్న.
ఎక్రమే ఏసినాం, ఎకరం పట్టబెట్టినాం.
అవునా. బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్., అంటే పదహార్నెలేమో.
క్లియరా ఉహు మీరు మీరు వ్యవసాయం చేస్తరా ఇంటి దగ్గరే ఉంటరా.
ఇంటి దగ్గరే ఉంటాం గనీ మాకుంది వ్యవసాయం.
వ్యవసాయం ఉందా
ఉంది గనీ వేరే వాళ్ళకి ఇచ్చినమ్ వాళ్ళు చేస్తున్నరు అంటే పొత్తుల చేసుకుంటున్నాం ఇద్దరు పొత్తులో చేస్తానం రెండు ఎకరాలు ఉంది మాకు.
హ్ హు అంటే పొలమేషిల్లా మొక్కజొన్ననేనా.
మా దగ్గర మొక్కజొన్నలాంటివి పండవు ఎందుకంటే మాకు అడివి పందులు ఉంటయట.
హ్ హు
హ్ అవి ఇగ తింటయటా అన్నీ కాబట్టి పొలమే ఎక్కువేస్తరు పొలానికి గూడా కావల వెళ్తారట.
నైట్ పూటనా
నైటే మామూలుగా ఒకా టూ ఇయర్స్ బ్యాక్ పత్తి పెట్టినాం పత్తి పె. మా అత్తమ్మ వాళ్ళు మా యారాలు వాళ్ళు మా పొత్తుల ముగ్గురు పొత్తుల పెడుతా దాంట్లో మేమ్ చేసింది ఎక్కువుంది కానీ వచ్చింది ఏం లేదు.
ఇగ పందులకే అదే చేసిందంటే పందులకే పోయినట్టుంది
ఆ అంటే పత్తి ఉడతలు తినడం ఎలకలు తినడం. మళ్ళా బాగా గాయలే అన్నమాట
అంటే అటు బాగా జంగిల్ ఉంటందా మీకూ.
హ్ హ్ జంగలే ఉంటది బాగా
హ్ మరి ఈ పొలానికి అంటే అ ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా పొలం వాళ్ళ అందరు కావలి పోతరా.
ఆ అందరు ఎళ్తరు లేకపోతే మైకులు ఉంటయి గదా మైకులల్లా మనం మామూలుగా. ఆ మైకులల్ల వాయిస్ రికార్డ్ రికార్డ్ జేస్ సి పెడతరు అక్కడ పెడితే ఇంకా అదే మొత్తుకుంటా ఉంటది నైట్ అంతా. అదివారం లేకుంటేనేమో మామలుగా ఉచ్చుళ్లు పెడుతరు వాటికి
హ
పెడితే ఉ కొంతమంది కరెంట్ పెడతరు గానీ కరెంట్ ఎక్కువ పెట్టరు ఎందుకంటె మనుషులు గూడా తాక్తే ప్రమాదంగద అందుకే ఉచ్చులులాంటివి పెడతరు అవి పడతయ్ పొలం చుట్టు పెడతా ఉంటరు
ఆ అ అ అ
హ్ పెట్టి పొలాన్ని కాపాడుకుంటా ఉంటరు ఇంగ ఇప్పుడు పొలం స్టార్ట్ అయిందంటే వెళ్తారు అప్పుడు ఊకె వెళ్తా ఉంటరు అనమాట
మా అత్తమ్మ వాలింటి కాన్నె ఉన్నమ్
అందు కెళ్ళలేదుమరీ
వెళ్ళలె వెళ్ళలే
హ్ అంటే మాకు మా అత్తమ్మ వాళ్ళ కాడా బాగా జంగలి ఉంటది బాగా ఇంకా పందులు అంటే పొలం గిట్లా మొక్కజొన్న ఎత్తర్ గనీ అప్పుడు బాగా అచ్చేది పందులు ఇప్పుడు బాగా రావట్లేదు ఎవరో ఒకరు పోతరు కావలికి బాగా ఉన్నో పోతరు ఇగ లేనోళ్ళు ఇంటి దగ్గరనే ఉంటరు బుగ్గలు పెడతరు వాటికి లైటు కు ఎలుగుంటే రావని కరెంటు బుగ్గలు పెట్టి కరె పొలాలక్ కట్ల ఆడోకట్టే ఆడోకట్టే పాతి ఇట్ల తీగే లైన్ కరెంట్ ఇగ్గి బుగ్గలు పెడతరు ఇగ కావాలి పోవుడు బందు పెట్టిళ్ళు